ఏం చేస్తున్నారండి
మాట్లాడుతున్న అపుడే హలో
హలో ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారండి
వంట అయిపోయిందండి వంట చేస్తున్నానండి.
అవునాండి.
నయి.
ఏం కూర వండుతున్నారండి.
తప్పు మజ్జిగా చారునండి.
పప్పు మజ్జిగ చారంన్నీ.
ఆ ఇవాళ మంగళవారం అండి.
ఆహయ్.
ఆయన తినరండి అందుకని ఆ తినరండి అందుకని పప్పు మజ్జి.
అవునండి.
ఉ.
ఇంకేంటండి.
స్కూల్కి ఎల్లిపోయిందండి.
ఆ ఏళ్ళిపోయిందండి.
అయ్.
పొద్దున్నే ఏడింటికే ఎళ్ళిపోతుందండి. ఆ డబ్బా కట్టేసి పంపేస్తామండి.
ఉహు.
మళ్ళీ. సాయంత్రం ఐదు ఆ టైం అయిపోతుందండి ఐదు ఐదున్నర అయిపోతుందండి. స
అయ్యో ఈ మధ్యలో ఆమెకు తినుబండారాలు ఏమన్నా పెడుతున్నారండి.
ఆ పెడతామండి.
ఉ.
పెట్టాలి కదండి మరి.
ఏమేమి పెడుతున్నరండి.
మామూలుగా. ఏయ్యో ఒకటి బిస్కెట్లని అలాంటి అన్ని ఉంటాయి కదండి.
అవునండి పందారు బిళ్లలు అయి పెడుతున్నారండి.
ఆ పెడతామండి.
ఏటండి మీ నాన్నగారికి ఎలా ఉందండి.
బానే ఉందండి ఇప్పుడు కొంచెం పర్లేదండి మళ్ళీ చేయించుకున్నారు. ఇంకా అంతకు మించి తినలేరంటండి అంతేనంటండి మా పాప ఎంత తిన్. అంతేనండి అంతకు మించి తిన్లేరంట అండి.
ఆహా ఆస్పత్రి నుంచి వచ్చేసారండి.
ఆ వచ్చేసారండి.
మళ్ళీ వెళ్ళాలండి.
మూడు నెల్లకి రమ్మన్నారంటండి మళ్ళీ ఇంకొక వైద్యులేమో పదిహేను రోజులు. రమ్మన్నారంటండి.
ఆహా ఆ రెండట్లకి వెళ్ళాలండి.
ఆ అవునండి మీరేం చేస్తున్నారండి.
నేనండి వంట మ వంట చేస్తున్నానండి ఇప్పుడే మొదలుపెట్టాను. పప్పు పెట్టేనండి పప్. రైతా మజ్జిగ చారు తాలింపు పెట్టండి అన్నం పెడతాను.
ఆ హై ఇంకేంటండి.
ఇకేంతండి
ఏముందండి చెప్పాలండి మీరే ఏం చేస్తున్నార ఏంటి
ఏం చెప్తున్నానండి ఇంకా మా మా బాబోళ్ళు వస్తారండి
అవునండి
ఏమన్నా తినడానికి అవి వండాలండి ఏమన్నా పట్టుకెళ్ళడానికి
అవునండి ఎప్పుడోస్తారండి
మా చెల్లిగారి పాపదయే మనవరాలు పుట్టినరోజు అండి
ఆహా ఫస్ట్ పుట్టినరోజండి
ఆ ఫస్ట్ పుట్టినరోజండి
ఆ బాగున్నాయి
అంతేనే దానికి వస్తారండి ఎవన్నా పట్టుకెళ్తారేమో మురుకులయి చాలు ఇదవునండి జంతికలు
ఆహ
ఆకు పక్కడివి చద
చేస్తారండి ఇప్పుడు
ఆ చేస్తానుండి
ఆ మీరు ఒకక్కరే చేసేస్తారండి మీకు వచ్చండి మరి
ఆ నాకు వచ్చండి నేను ఒక దాన్ని చేశాను లేకపోతే పక్కన వదునన్నారండి అవిడ సాయం వస్తారు ఆవిడ ఎన్నా చేసుకుంటే నేను వెళ్తానండి నేనున్నా చేసుకు తంటే పక్క వదిని కూడా సాయం వస్తారు వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా నేను వెళ్తాను
అవునండి
ఒకసారిద్దరం కలిపేసేసుకుంటాండి పండగలకి అయితే
ఆ అలా చేసుకుంటే గొడవలేదు
ఆ గమున అయిపోతాండి కొంచెం సహాయంగా కూడా ఉంటారు కదండీ
ఆ అవునండి
అందుకనండి ఇద్దరం కలిసి చేసుకుంటా అండి లేకపోతే ఒక్కసారి నేను ఒక దాన్ని చేసేసుకుంటానండి
ఆ మీరు పని బాగా ఎక్కువ చేస్తారు స్పీడ్ గా చేస్తారని విన్నామండి
ఆ పర్వాలేదండి ఓ మాదిరిగా చేస్తాండి
ఆ మీ పక్కన ఆవిడు ఉంటారు కదండి ఆవిడ చెప్పారండి మీ పాప
ఆహా అవునండి
ఆ అవునండి
ఆ ఆ పక్కన పాప కూడా కొంచెం సాయం వస్తా ఉంటారులేండి ఇద్దరు పిల్లలు ఉన్నారు
అవునండి రోజూ మీరు ఆ ఆ రోజు పొద్దున్నే వెళ్తారంట కదని నడుచుకుంటా అలాగా
ఆ నడక్ వెళ్తానండి
ఆహా ఏ సమయానికి వెళ్తారండి
ఐదు గంటలు ముప్పై నిమిషాల కాలా ఏళ్త నండి
అవునండి మీరు ఒకరే ఎళ్పోతారండి మరి? మరి భయం ఏమి ఉండదండి?
ఏం ఉండదండి పర్వాలేదండి ఇంకా చాలా మంది నడుపుతారండి
అవునండి
మగోళ్ళు, ఆడోళ్ళు కూడా కొంతమంది వెళ్తారండి
అవునండి
అప్పుడు బస్సులు అయి తిరుగుతాయండి
ఆ అవునండి ఆ ఐదు గంట్ల ఆ సమయానికి అయితే తిరుగుతాయిలే అండి
ఉమ్ దీత్త తిరుగుతాయండి
టో బస్సు అది ఉంటుంది కదండి తిరుగుతాయండి
మొదటి బస్సు రెండో రెండు బస్సు ఎదురవుతుందని మొదటి మొదటి స్ ఒత్తందండి తర్వాత ఉమ్ రెండు చక్రాలు బండ్లు వత్తాయండి
అవునండి
మూడు చక్రాల బండ్లు అయ్యి వెళ్తాయండ్
హా
భయమే ఉండదండి
అవునండి ఇప్పుడు వెళ్త్నారండి మరి
ఒక వారం రోజుల నుంచి అవట్లేదండి
అవునండి ఏండి బాలేదా అండి ఏమన్నా?
బాగొద్ కదండి ఆయనకి కుదర్తలేదం చెరువుకాడికి వెళ్త్నారు మళ్ళీ వచ్చేటప్పటికిని పనులు అయ్యి అవ్వట్లేదునిండి వెళ్ళేదు
అదుకని మానేసారా అండి
ఆ వెళ్ళాలండి రెండు రోజులు రెండు రోజులైతే వెళ్తానండి రెండు రోజుల తర్వాత
ఆహ ఒంటి గంటికి రెండింటికెళ్ళి చేసేయిపోయారండి లేపోతే
ఆ టైమ్ లో బైలు కదండి
నీకు భయం ఉండదని విన్నానండి అందుకని అంట్నాను
అంత రాత్రి అయితే భయమే కదండి
ఆహా ఒకసారి ఎప్పుడు అలాగే వెళ్ పేరంట కదండి ఎవరో మీ ఇంటి పక్కన ఆవిడ్ చెప్పారు అన్నారు ఆ టైమ్ చూసుకోక్
ఆ
టైం చూస్కోకుండా వెళ్ళిపోయారంట కదండి ఆహ
లేదు గడియారం కూడా బ్యాట్రీ ఐపోయిందండి అందుకని చూస్కోకుండా వెళ్పోయా కొంచెం భయం వేసిందండి తొందరగా వచ్చేసింది బో వెళ్ళి అంత దూరం వెళ్లేదండి కొంచెం తగ్గించి వెళ్లి వచ్చేసి
అవునండి మరి చూసుకోవాలి కదండి మరి ఒంటి గంటకి ఆ టైం కి వెళ్ తే భయం కదండి
అదేంటి ఊ గడియారం తిరగట్లేదండి
ఆహ బండ్లు అవి ఉండ తిరగవు కదండి ఆ టైమ్ లో
ఏయ్యో ఒకటో రెండో తిరిగిన చెరువుల కాడికి వెళ్లి ఎళ్ళిఎళ్ళోళ్ళు వెళ్తున్నారేమోండి ఇగ వెళ్త్నా కదా అని తెల్లారిపోయిందేమో అని చూసుకోకుండా వెళ్ళిపోయానండి
అవునా అండి మరి అంత చీకటిగా ఉంటుంది కదండి బాగాని
అవునండి
ఆ ఈసారి నుంచి కూడా అలాగే వెళ్ళొచ్చేయండి లేకపోతే వాకింగ్కి అయిపోతుంది కదండి నడకలా వెళ్ళొచ్చేస్తే మీకు కూడాని
ఏంటి ఒంటికంటకి వెళ్ళమంటున్నారా
కుదట్లేదు అంటున్నారు కదండీ రెండింటికళ్ళ వెళ్లి వచ్చేసార కొండి మూడు నాలుగు ఇంటికల్లో వెళ్ళొచ్చేయచ్చు
మీరు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు రండి ఒకసారి ఏదో మర్చిపోయావండి
అవునా అండి
ఆయ్
ఏంటండి పర్లేదులేండి వెటకారం ఏముందండి ఆ టైంకి ఎల్ వచ్చేసారనుకోండి గమ్ములుళ్లొచ్చేచ్చు వాకింగ్ అది నడకే
మీరు కూడా రండి జత్తగా ఇద్దరం వెళ్దాం
అ మాది దూరం కదండి ఈసారి అక్కడికి వచ్చినప్పుడు వస్తానులేండి మీకు తోడు వస్తాను వెళ్దాం రెండు ఒంటి గంటకి రెండింటికి వెళ్దాం అండి
అలాగేండి
ఆ చెరో కర్ర పట్టుకునేండి వెళ్లి వచ్చేద్దాం అండి భైమే ఉండదు హ డైన్ లో భయ ఏంటి మనకీ
ఎవరు దగ్గరకి ఎవరు రారండి అది పల్లెటూరు కదండి దగ్గరకి ఎవరో రారండి భయమే ఉండదండి ఉమ్ భయమే ఉండదండి కుక్కల అవి కూడా ఉండయండి ఆ దారిలో
అవునా అండి
ఉమ్ పెద్ద రహదారు కదండి ఎవరు రారు
ఆ అవునండి
అవును అండి
ఆ రెండింటికి ఆ సమయానికి వెళ్ళి వచ్చేద్దాంలేండి ఈ సార్ వచ్చినప్పుడు వెళ్దాం
ఆ సరే ఓసారి మీ మీకు కూడా చూపిత
ఏం చూపిస్
రెండింటికెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తానండి
అవునా అండి సరే అండి ఈసారి వెళ్దాంలేండి నేను చెప్తా ను వచ్చినప్పుడు అప్పుడు వెళ్దాం లేండి
ఉమ్
ఆయి
మీరేం కూర చేసారు మీరేం కూర చేసారు
మాది మామిడికాయ పులుసు ఏదోనండి
మామిడికాయ పులుసా అండి
ఆయ్ ఇంకేంటండి
ఏంటండి మీ అమ్మగారు ఎలా ఉన్నారు
మంగళవారం కదండి మేము కూడా తినమండి
ఊహూ మీ అమ్మగారు వాళ్ళు ఎలా ఉన్నారండి
బానే ఉన్నారండి
మీ అమ్మమ్మ గారికి ఒంట్లు బాలేదన్నారు తగ్గింద అండి
ఆ తగ్గిందండి కొంచెం పర్లేదండి ఇప్పుడు బానే ఉంది
ఆస్పత్రకి ఎల్లార
ఆ వెళ్ళరండి దావఖానాకి వెళ్ళొ చ్చరు ఇప్పుడు కొంచెం బానే ఉంది
బానే ఉంద అండి
ఆ అవునండి బానే ఉందండి కొంచెం ఇప్పుడు
మీరు మొన్న డబ్బాలు ఇచ్చాను కదండీ
ఆ అవునండి
మరి పులిసేసి డబ్బా ఇచ్చాను కదండీ అది ఒకసారి ఆయన వస్తే పంపిస్తారా
ఆ పంపుతానండి వచ్చినప్పుడు పంపిస్తాను మర్చిపోతున్నాను ఎప్పడికప్పుడు పంపుదాం అని పంపిస్తానండి
ఆ సరి మర్చిపోకండి మళ్ళీ అయినా ఆ డబ్బా అయితే పలం అయి పెట్టుకెళ్తారు
అవునా
పలం పట్టుకెళ్ళిదండి గమ్మని వేరే దాంట్లో ఇవకుండా అందులో ఇచ్చేసాను ఆ అబ్బాయి వచ్చారని
ఆ సరే అండి అయితే ఈసారి వచ్చినప్పుడు పంపుతానులేండి పంపిస్తాన్
ఆ పంపించండి మర్చిపోకుండా అని
ఆ కూర ఏదో పెట్టాన అన్నారని చూసారండి మరి
చూశానండి
చూసొచ్చారండి
ఆ చూసానండి ఇంకా టైం పడుతుందండి
అవునండి ఆహ అదే ఫోన్ మాట్లాడుతు మాట్లాడుతున్నారు కదా అక్కడ ఏమన్నా మర్చిపోయారా ఏంట అని
తక్కువ మంట్లో పెట్టానండి
అవునా అండి ఆ సరే అండి ఇంకేం టండి ఏముందండి
మీకు పూలు పూస్తున్నాయండి ఏమన్నా
ఆ పూస్తాయండి సరే అండి ఒకసారి పని ఉంది మళ్ళీ చేస్తాను
సరే అండి